లో లో హలో
స్పీకర్ స్పీకర్
టుంది
స్పీడ్ కఫనే లేదు కానీ ఎందుకో నాకు అప్పుడప్పుడు వచ్చేసింది ఫోన్ లో నా ఫోన్ మ్యాచ్
మ్ ఆటోమేటిక్ ఫోల్ ఏ అది నే పవన్ కళ్యాణ్ ని ఉత్సాద్ భగత్ సింగ్. సేఫ్ జోన్. వై ఏం హై. లేపున తెలుసా వారిని హీరోని
ఎప్పుడు పోయినావ్
అదే ఉగాది రోజు నైట్ పోయినా టెన్ కిషో టెన్ టు వన్
బావుందా సినిమా
చూడొచ్చే ఒకసారి
ఏంట రీల్స్ అంతా అ
మన ఏదో ఒకటి చెప్పు పారు చెప్పు మనస్సు
చిని సె సె అని వస్తది
అదనే చాలా బాగుంటుంది ఆ పాట శిలీల్ అదు పెళ్లిలా ఎంట్రీ అప్పుడది. ఎంట్రీ అప్పుడు కాదు, వాళ్ళ ఇద్దరు దానికి ఇష్టం వాడంటే. కాదే ఎట్లా చంపిస్తే తెలస్. పెళ్లి అని పెళ్లి చేసుకుంటారు, ఇంకా పెళ్లి పటల మీద ఉంటారు వాళ్ళు. వాయిస్ సికర్ అని. అవుతుంది, అట్లనే అదే మాట్లాడాల్లె. అది అట్లనే కరెక్ట్గా మనం పొట్టు పెట్టుకుంటాం కదా, అక్కడేసీ దాంతో ఆ చంపేస్తారె.
శ్రీలీల చచ్చిపోతుంది అయితే.
పోతుంది. వాడైతే బా. ఎంత బాధేసింది చచ్చి. పోయినప్పుడైయితే.
ఆహా.
ఓహ్.
హువన్ కేలను సింలల్లో.
ఇంకా రాసి కూడా ఉందండి.
రాసి కన్నా. ఆ రాశికన్నాకి స్టోరీ అంత చెప్తాడు ఎవరు. వేరే అయినా చెప్ప. ఉంటదాన్నమాట ఈ స్టోరీ అంతా ఇట్లా జరిగింది అని.
ఓ అయితే లాస్ట్
కన్నదింగ్ ఏం లేదు ఊరికే స్టోరీ వినే వరకే ఆ గీతా గోవిందంలో నిత్యామీనన్ ఎట్లనో అట్ల అనుకో
సరే దాంట్లో అయితే, అ ఆమె ఒక సజిషన్ ఇచ్చి, పోయి పెళ్లి చేసుకుంటాడు.
ఉమ్ ఇదే ఏం లేదు, వాడి గురించి తెలుసుకుంటుంది, వాడి వాడి ఆమెకి వీడి సజెషన్స్ ఇస్తాడు, ఆమే కు ముందు బ్రేకప్ అయింటుంది అన్నమాట. ఆ దాని గురించి చెప్తాడు, అదేం కాదు ఆ. రషి.
అంటే నేను కాదు నైన్ నేను. ఇంత పెయిన్ భరించను అని చెప్పాలే.
అట్ల ఏం చెప్పడు కాని. వేరేలాగ ఇది జరుగుతున్నామ్. ఫైట్ ఆ రాశిఖన్నాని కిడ్నాప్ చేస్తారు. తనని కిడ్నాప్ చేస్ తే
ఆ
కిడ్నాప్ వాడి వీక్నెస్ పాయింట్ ని పట్టుకుంటే కదా వాడి దొరికేది పవన్ కళ్యాణ్ ను అందుకని రాశిఖన్నా ను బట్ కుంటారు
ఆమెకు వీక్నెస్ పాయింట్ అయితుంది
టేం ఆమెన్ ని బాగా చూసుకుంటానని వాళ్ళ నాన్నకు మాట ఇచ్చింటాడు వాడు
ఓకే ఓకే
ఆ అట్లా అయింది కాబట్టి అట్లా చేప్తారు ఇంకా అదంతానే బాగుంటుంది సినిమా అంటే బాగుంటుందనే ఉండే గాని ఓకే ఫ్యాన్స్ కు అయితే పిచ్చ పిచ్చకు నచ్చుతుంది
అంటే ఎక్కడ చెప్పకుండా సడన్ ఈ మధ్య రిలీస్ చేసా కదా అంటే రాజ కర్మ అనేసి
కథ అతే బాగుంటుంది కదేసి శ్రీలీల వాళ్ళ ఫ్రెండ్ శ్రీలీల ఉంటారు శ్రీలీలని చంపాలనుకొని వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొని పోతారు తీసుకొని పోయి రేప్ చేస్తారే ఎంత మంది ఫైవ్ మెంబర్స్ అబ్బా అసలు సిన్ఐతే ఎదో ఏడు బస్సుందే
అయ్యో
లో శ్రీలీల ఉండల్లా నార్మల్గా ఆ ఇంకా అబ్బా అవిఐతే ఇంకా శ్రీలీల డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది ఏ ఊరు వదిలేసి వెళ్ళిపోతుంది వాళ్ళ ఆమెకి పేరెంట్స్ ఎవ్వరు ఉండరు ఉ వాళ్ళ తాత్ దగ్గరికి వెళ్ళిపోతుంది మళ్ళీ పవన్ కళ్యా ఆ అమ పవన్ కళ్యాణ్ కి అమ ఇట్లా హాస్పిటల్ ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేర్పించింటరూ. ఆమె ని ఇంకొన్ని రో ఇంకా టూ డేస్ లో చనిపోతుందే అమ ఇంకాంత జరిగిన కట్ అనే ఎట్లుంటుంది చెప్తారు పవన్ కళ్యాణకి ఇట్లా ఏం జరిగిందమ్మో చెప్పు ఒక అన్నగా అడుగుతున్నాను అని అడుగుతాడు వాడు ఆ అసలు నాకు కోసం కాదన్న వాళ్ళుచ్చింది నా ఫ్రెండ్ కోసము నా ఫ్రెడ్ అంత చెప్తే నా ప్లేస్ లో తను ఉంటుంది కదా అందుకని నేనే ఏం చెప్పుకున్న అట్లనే ఉన్నాను అని చెప్పి మీ స్టోరీ అంతే చెప్తే నాకు రాఖీకి గిఫ్ట్ ఏమి గిఫ్ట్ కావాలని అడిగావు కదన్నా ఇప్పుడు అడుగుతున్నాను వాళ్ళ ముగ్గరి వాళ్ళ డెడ్ బాడీస్ కావాల అనిని చెప్తది
శ్రీలా ఫ్రెండు సాయకాలం ఉంట
కళ్యాణ కి వాడప్పటికి పోలీసా
ఆ
కళ్యాణ్ ఐపిఎస్ ఇంకా చెప్తే ఇంక అప్పుడు వాడు ఐదు మందిని చంపేసి ఎట్లా వాడు కూడా బాగా చంపుతాలే
ఇంకా ఆమె కూడా చచ్ పోతుంది ఆ ఆమె చెప్పే మాటలు అయితే ఎంత అసలు అమ్మాయిగ ఎందుకు పుట్టాన అనిపిస్తది. అదిదేం చెప్తది తెలుసా ఎంత ఏడుపు వస్తుందో.
డైలాగ్ ఏరో బాగా రాసింటారు అయితే
అ పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగున్నాడే దాంట్లో ఇంకా డిప్యూటీ సీఎం అయ్యాడు కదా వాడిని హైప్ లేపుతానరు అట్లనే
మామూలుగా ఏదన్నా సినిమా వస్తాందంటే ఒక టూ ఉంటే అచ్ స్టార్ట్ అయినప్పుడు అందరకి తెలుస్తది టూ త్రీ మంత్స్ ముం నుంచే అట్లేం క ఇంకా రిలీజ్ అయ్యేటప్పుడు ఇంకా ప్రమోషన్కి వస్తే ఇంక అప్పుడు తెలుస్తుంది. ఇట్లా సినిమా రీల్స్ చేస్తున్నారని
ఆ
ఇంకోటేదో దురందర్ కూడా బాగుందండి
ఊ న ఫస్ట్ మా అన్న ఆక్చువల్గా తకోవాలనుకునే దురంధర్ టూ కి నేనే వద్దని చెప్పన ఎందుకంటే ఫస్ట్ దురంధర్ వన్ చూసే నాకు తిక్కొచ్చింది ఇంక మళ్ళీ హాల్ కి పోయి దురంధర్ టూ అంటే ఎందుకు లేని అంటే అవి ఎక్కువ ఫైట్స్ ఆ
బాను నీకు అర్థమంది ఫస్ట్
ఆ అర్ధమైందలేనే వాడ ఒకడి దగ్గర ఉం టాడు హీరో వాల్ వాళని చం కుండు వస్తారు హీరోయిన్ని ని ఆ మేడ ఆ రిలేషన్ లో ఉంటారు వాళ్ళు ఒక చెప్ రబ్బా వాళ్ళు ఇద్దరే ఒక హౌస్ లో ఉంటరు ఇన్న మ మొత్తం దేశం కోసం కదా
ఆ ఏమట్టు అంట బాంద అంటున్నారు
ఆ అ టూ బాగుంది అంటున్నారు ఏం బాగుందోలే మరి మనకి తెలవదు
పోవు చూడొచ్చు ఉస్తాదు చూడొచ్చు రెండు బాగున్నాయి అన్నారు మొన్న అదే జా ఇత్రక ఎల్లా మంటగా ఎలా
ఆ ఆ
అంటే సినిమా పోదాం అనేసి చూస్తా అంట మీ ఇట్లా రెండు బాగున్నాయి అంటున్నారు తెలియక గుమ్ పోలేయి దేనికి ఇ
ఆహా ఇది ఎందేనే ఆ రోజే రిలీస్ అయినా రెండ ఒకఓకే రోజే దీనికి రేటింగ్ త తక్కువనే ఉనింది కానీ ఏమో చూదాంలే ఆ ఫైట్లు ఎవరు చూస్తారు అని
అ
ఆ
కొంచ బోర్ కొడతాది మనం ఫోన్ లో అయితే అన ఏట్లో గిట్ల చూడచు థియేటర్ లో చూడలేం కదా
ఫైట్లు ఎక్కువ వారికి ఫైట్లు ఎక్కువ ఇష్టం ఉండే వాళ్ళయితే బా చడొచ్చది ఇ తమస్ వాళ్ళంటి క అయితే సెట్ అవుతుది
హ
అ ఇంగేం సిని అంతే నైట్ విత్ లో చూదాం అనుకోంన్నాను ఆ బాగుందంటే అప్పుడు చెందన్న ఆ ామస్ చది హాల్ కు పైనలా ఆ రోజు
ఉ
ఆ చెప్పడం ఆ రోజు చెప్పన్నా చూడమని బాగుందంటే కదా నేను కొంచెం చూసిన న అది అనిష్షా అక్క అంటే ఇష్టం అని చెప్తాడు వాడు
కాఫీ షాప్టింగ్ సాటింగ్లే ఇంకా సాటింగ్లే జెస
ఇంకా వాళ్ళిద్దరు ఎట్లాస్ చూసి చెప్పుకుంటూ ఉంటారు కదా తర్వాత ఎక్స్ ఒకసారి ఎళ్లి ప్రపోజ్ చేయమని చెప్తాడంట కదా లాస్ట్ లో ఆ నాకు స్టోరి తెల్సే కాని మూవీ చూళ్ళేదు
పోయి చెప్తాడు ఆకు
ఆ అదే చెప్పనా
ఆ పిల్ల ఇప్పుడు అనీష ఇదే నేను స్కూల్లోనే చెప్ ఏంటి ది ఎప్పుడో ఓకే చెప్పేసుంటారు కదా
పకే
లెద్ లేదు
ఆ
ఎనకాల అవో షాయి యాడ వీళ్ళు ఇద్దరు ఎం మ కుంటారనికి టెన్షన్ టెన్షన్ పెట్స్తా ఉంటుంది
బస్ లో చేస్తాలే డౌన్లోడ్ లో పడి, కాదే నెట్ మిరర్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి లేదు మూవీ
అవును
డైరెక్ట్ చూడల నెట్ అంత అయిపోతది ఇక్కడైతే హాస్టల్ అయితే చూడొచ్చు
అది మూరు ఎవరు చూడాలే ఎందుకంటే, దానికి ఇంకో యాప్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోవాల
అదే కదా టో రింగ్టోన్
టార్నెంట్
ార్నెట్ దాంట్లో ఈ మల మళ్ళీ వచ్చినాకైనా చూస్తే ఎట్లా ఖాళీని ఉంటాం నువ ఎప్పుడు వస్తావ్ చెప్పు మండే ట్యూస్డే వస్తావా
ఇకే కూడా రాన్ డైరెక్ట్గా యాక్టివ గా చేస్తా
ఒకె ఒకే ఒ మేము ట్యూస్డే ఎల్ షాపింగ్ ఎల్తామే
ఏంటి ట్వంటీ సిక్స్ లేక ట్వంటీ సెవెన్ టెన్
ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్
కానీ మా మొన్నేమో ఒక్కాసి ఓపిల్లా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అనింది
ఆలెద్ లే
వెస్ట్రన్ డ్రస్ ఏదనుకున్నారు అంటున్నా
నేను ఆ ట్రెడిషనల్ ఏమ అనుకోలేదు, అసలు బట్టలే లేవు నేను అక్కడికి వచ్చి కొనుక్కుంటాను అంతే
మ్
ఓ రోజు కాలేజ్ రాను ఒక రోజు వస్తాను బట్టలు కొంటే వస్తాను లేకపోతే రానే
నువ్వు రాను రాను అంటావు గానీ ఏదో
ఏ నాకు ట్రెడిషనల్ డ్రెస్ ఏమని చెప్పొచ్చు ఏం వేసుకోవాలి ట్రెడిష్ నువ్వంటే
రేష్ణయి ఈరోజాల నేను మొన్న ఉగాది కాని షాపింగ్ పోయింటే అడన ఒక బ్రౌన్ రడ్రెష్ నచ్చిందని చెప్పా కద అది వసుకొని వస్తా
డ్రెస్ సెట్యి నాక ట్రెడిషనల్ ఏంయిదు
నాం అంత గ్రాండ్గాలజ సింపుల్ గా ఉంది ఏం మనకు బ్రమ్ వేసుకోవాలంట సంగా అదేస్త
ప్లాస్ఏట్కి కొనుక్కుందాం అనుకుంటాన్నాని అంటే అది చున్నీ ఆ చున్నీ కనుక బ్రాండ్ ఉంది అనుకో అదే ఆటోమేటిక్ ఎక్కువ వస్తుంది
ఒక నిమిష అట్లా ఇమళ చేస్తా ఏమో మట్ ఇల్లు వచ్చిండ అది
ఆ